హలో
ఆ సరే మీ తమ్మునికి అప్పటినుంచి కాల్స్ వస్తాన్నాయి నీకే చేద్దాం అనుకుంటున్నా
అవునా ఏమైనా ఇందాకలా కాల్ నాకు డిస్ డిస్కనెక్టింగ్ అనిబడింది డిస్కనెక్ట్ అయిందా
అవును అసలు ఎందుకో ఇట్లా అవుతుంది మరి
ఓ మై గాడ్ వాళ్ళ పర్సంటేజ్ అటు ఇచ్చినా వా
ఎవరికి
అదే వా అది నిన్న డ్రెస్ కొన్నావు కదా మళ్ళీ వాళ్ళకి రేటింగ్ పర్ప పర్సంటేజ్ ఇయ్యలేదట కదా
ఇచ్చిన
ఆహా ఇప్పు ఇందాకలా ఇవ్వమన్నాడు ఇచ్చినావా ఇందాకలా
ఆ ఇచ్చినా అన్ని ఇచ్చినాం
అటు ఇచ్చి వెంటనే కాల్ చేసావా నాకు
ఆ రెండు ప్రోడక్ట్స్ కి ఇచ్చేసినా ఇమ్మటే మరి అదే అంటే ఇన్న కాల్ అందుకే కట్ చేసినా అది రేటింగ్ వస్తుంది వేరే కాల్ వస్తుంది అందుకే ఎట్లా అని చెప్పేసి మళ్ళా సరిగ్గా నే వాయిస్ కూడా సరిగ్గా ఇనిపియట్లేదు కట్ చేసి మళ్ళా చేసిన
పర్లేదులే ఇక హండ్రెడ్ పర్సెంట్ అయితే అయింది కదా షాపింగ్
ఆ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మొత్తానికి ఏమైంది మరి ఆ రోజు లిక్విడ్ తీసుకోపోతున్నారు మరి అప్పటి నుంచి తర్వాత ఎప్పుడైనా
వామ్మో ఇక అప్పటి నుంచి నాగైతే ఇక ఎంత అయినార బయటకి పోయేటప్పుడు మినిమం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా చేతిలో లేనింది అసలు అసలు బోదు తెలుసా
అస్సలే ఓదు అసలే ఎట్ంద తెల్సా పైస లేకుంట బత తిక పెట్టలేదు
ఆ మళ్ళీ అందులో ఒకటి ఆడ అట్లా అయిందంటే మళ్ళా నిన్న ఐస్ క్రీమ్ బండికి వచ్చిన ఐస్ క్రీమ్ అంట అంటే మా బాబా వాళ్ళు ఐస్ క్రీమ్ కావాలి మమ్మీ అదిదని అడిగరు
అక్కడికెళ్ళి తీసుకున్నారు తీసుకు అవును నాకు కూడా చెప్ప్ర అయితే తీసుకున్నాక సెండ్ అయితే లేవుంట కదా చాలాసేపు అట్లా ట్రై చేసి్రట కదా
ఆ ఏ నైన్ అయితుంది ఆ మూన్ననే ఆహా పాప ఫోన్ చేసింద ఇప్పు
ఆ అ లేవంటే నాక ఏం చేయాలో అర్ధం కావట్లేదని నాకు ఫోన్ చేసింది
ఆ ఆ విల్లు ఇ నాకు మిడ్ అదంది నైట్ థర్టీకి అట్లా ఫోన్ చేసి్ర అప్పుడు పోయిన తెలుసా నేను అప్పటి దాకా ఇంట్లోనే ఉన్నా
మరి ఎటు పోయినాం ఆ టైమ్ లో
ఇక ఇంటెనకా వాళ్ళది మా ఇంటెనక బర్డే జరుగుతుంది అయితే ఇ ఇక వెల్లు ఉల్లిపాయలు గ అల్లము నూడుదురా రాదురా ఇదని పిలిస్తే పోయినా
అవునం నా కూడా నిన్న కాల్ చేసారు
ఇన్వాట సార బర్డేకి
ఆ ఇన్వైట్ చేసారు వద్దామని అనుకుంటు నకు ఇంటి పక్కన ఉంటారు కదా కదా తప్ప మళ్ళా వేరేలాగా అనుకుంటారు ఎందుకు
ఆ అయ్యో ఒకవేళ అంటే మీ మామయ్య వాళ్ళది గృహ ప్రవేశ ఉమ అని చెప్పినాం ఆ రోజు
అంట కదా పొద్దున్నెలు వేసి సాయంత్రం వరకు వస్తం రా అని
మరి అదే కదా మరి ఫీల్గారు అయ్యప్పు ఎందుకో ఏమో ఎందుకంటే మనం ఎనీ టైం అప్పుడు అప్పుడుంటే మీ పెద్దన్నయ పెళ్ళ అప్పుడు అయిింది చూసినావా అప్పుడు పరిస్థితి అవును అప్పుడేమో పెద్దన్నయ్యకి హల్దీ ఫంక్షన్ అనుకుంటా
అవునువును అవునవును కరెక్టే మనం ఆ రజు పోయి వచ్చినందా
ఆ అయినా ఆ రోజు హల్దిీ ఫంక్షన్ మనం ఆ రోజు ఫోటో ఫొటోస్ దిగుదాం అనుకునే సరికి ఆ ఫోటోగ్రాఫరు ోయించేశాడు
మనం వెళ్ళ టైం క బర్త్డే స్టార్ట్ అయింది మన వచ్చేసారికి బర్త్డే ఆఫ్ అయిపోయింది
ఆ పాపం అప్పుడే మస్స్త డిస్ప్పంట
మళ్ళ పేరుకు తినలేదంటే మనం అక్కడ కూడా తిను
అవును కదా అందుకనే
కానీ అదే వద్దాం అనకుడి పిలిచినప్పుడు అంటే వాళ్ళు ప్రత్యేకంగా ఒకేళు చెప్పుకుంటు ఉండి లేకపోతే ఇ నేను ఇంటికి వచ్చినప్పుడు చెప్తున్నానుని అట్లా వేరేలాగా అనుకు నేను కాల్ చేసి మరి ప్రత్యేకంగా చెప్పారు కదా
నార్మల్ ఆ మా తమ్ముడి కూడా చెప్
ఆ చెప్పేది పొద్దున కూడా మాట్లాడింది
అయితే ఆ మా తమ్ముడి తోటి మాట్లాడదామ అని అంటే మాట్లాడదామంటే నువ్వు మాట్లాడదాం అంటే అంటుండు కదా ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి గ్రూప్ కాల్సే మాట్లాడుతుంది ఏ కాల్ మాట్లాడుతుందో ఎవరితో మాట్లాడుతుందో అర్థం కాక నేను మస్ కన్ఫ్యూజు అయితున్న మమీ అ
అవును మరి ఏం చేస్ ఆయనకు అదే టూ డేస్ నుంచి అంటే మా ఫ్రెండ్స్ ఎందుకో మరి ఈ మధ్యలో కాల్ చేస్ తునవు
అవును మీ ఫ్రెండ్ ఒకామె కల్ చెప్పింది నాకు గెట్ టు గెదర్ ప్లాన్ చేస్తురట కదా మీరు
అవును మేము అదే ప్లాన్ చేసుకున్నాం అందుకే మరి ఇగ ఒకరు ఇప్పుడు ఒకరు కాల్సేయితే అందరూ దాదాపు కొందరం అంటే ఇప్పుడు నేనంటే మ్యారేజ్ జేస్ కొని వేరే దగ్గర ఉన్నగాను ఇంక వాళ్ళు కొందరు హాస్టల్స్ లల్లా కలిసే ఉంటారు జాబ్స్ చేసుకుంటూ ఇగ ఒకలదెత్తి ఒకరు మున్ ఒకరి ముందు ఎత్తి ఒకరిదెత్తకపోతే ఫీలై కదా అని అందరే ఎద్తున్నారు
కానుక ఎంతగానో గ్రూప్ కాల్స్ చేస్తుారంట పాప మత్త తమ్ముడికి కొంచెం కూడా గ్యాప్ ఇయట్లేదు కనీసం అన్నం పెడుతుదా అంటే అట్లా కూడా టైం లేకుండా ఒటి మాట్లాడ
టూ డేస్ నుంచి బాబ మనకు టైం వే
అంతే ఎంత ఇబ్బంది వాతు డో ఏమో పాప
మా అన్న పనకి వెళ్ళిండా
ఆ వెళ్ళండు ఈ రోజు మీ అన్న తోటి నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉన్నని అబ్బో ఒకసారి ఫోన్ మాట్లాడవా ఒక్క ఫోన్ మాట్లాడవా ఒక్క ఫోన్ మాట్లాడవా అని రిక్వెస్ట్ చేసి ఆయనను మెసేజ్ల మీద మెసేజ్ పెట్టినా
అసలు రేప్ రిప్లేట్లడా
ఆ ఒక్క మెసేజ్ అయితే ఆల్రెడీ ముందే అన్నాడు నేను పని మీద ఉన్నా తర్వాత మాట్లాడది అంటే నేను వినొచ్చు కదా లేదు లేదు నువ్వు మాట్లాడతావ మాట్లాడ మాట్లాడుతావ మాట్లాడతా అన్నా అబ్బా ఇది వదిలేటట్టు లేదా అని ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే ఆ సుతల సౌండ్ ఎవినా బడుతుందినకు
అయ్యో పాపం
ఇక సుత్తల సౌండ్న పడుతుంది, ఏది అడిగినా నవ్వుతాండు, ఆ సుత్తల సౌండ్నా పడుతుంది ఇక నేను సాయంత్రం మాట్లాడతా కాంతి అన్ని ఫోన్ కట్ చేసిండు
అవునా, మరి ఆ టైమ్ లో ఏది వర్క్ ఉన్నదని చెప్పి నాక ఎందుకు కాల్ చేసిన్ చెప్పు
ఇగొ కాదు నాకు కొంచెం అర్జెంట్ పని ఉండే అయితే బ్యాంకు లో డబ్బులు వేసిండా ఎయ్యలేద అని నాకు భయం అయింది.
పేషింటంట న మరి అ వయిస్ క అర్థమే కాలేదు
ఇక అసలుడు అర్ధం అవుతుందిరా ఊరికే సౌండ్స్ ఇస్తున్నా, ఇ సరే లే అట్నో ఇట్నో ఒక పది నిమిషాలు దాకా మాట్లాడిన ఆయన తోటి, మళ్ళా ఆ సౌండ్స్ కి నేను ఇంక పాది నిమిషాలు మాట్లాడిన అంటే చెప్పి ఇక
ఇక్కడ ఏసుడుమరి వర్క్
ఏ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో
అక్కడనే అన్నాడు ఆ డాడీ పొద్దున్న కాల్ చేసిండు
ఆహా మాట్లాడునావ మరి
ఆ మాట్లాడనము అమ్మమ్మ కూడా మాట్లాడింది
ఆహా నన్ను నాతోను కూడా మాట్లాడిందిగా బంటలు చెద్దల గిత వినడానికి రా రాదు బిడ్డ అని అన్నది
అవునా రేపు రేపు పొద్దున పోతావా మరి
అంటే రేపు కా అదే మన పెద్ద మమ్మీ లేదా
అ అవునంటా కదా
ఆ అక్కడ పండగ పండగ దుర్ గామాత పండుగ చేస్తురంట
వాళ్ళ అత్త గర్ ఊర్లోనా వాళ్ అమ్మ ఉర్లోనా
అమ్మ వాళ్ళూర్లనే అమ్మ వాళ్ళూర్లనే ఇంకా బుడ్డ మమ్మీ కూడా ఆ బుడ్డ మమ్మీ కూడా కాల్ చేసింది రండి అని అంటే బుడ్డ మమ్మ కూడ చెప్తుంది రమ్మనిగా పాపం అంటే హ్ అన్న కూడా ఫోన్ చేసిండట
అవునా
అన్న కూడా ఫోన్ చేసి చెప్పిండట అన్నకి చెప్పిండట మీ డాడీకిప్
తెలువద్ ఇగ అమ్మ అయితే అమ్మకు నిన్న కలిసిందట ఆమె
ఆహా
ఆ నిన్న నాక్ కాల్ చేసి చెప్తా అన్నదంట చేసిందా అని అడిగింది పొద్దున అమ్మ
ఆ అవును ఇయ్యలేదా నీకు నీ అవును నాకు కూడా ఫోన్ చేసినప్పుడు, మమ్మీ ఒకసారి అత్తయ్య నెంబర్ ఇయ్యవా నే నేన్ మా అత్తయ్యతో మాట్లాడతా అని అడిగింది, ఆనంగనే మళ్ళీ అన్నది కదా, ఆ ఉన్నది ఉన్నది ఇందులో నెంబర్ ఉన్నది లేవే, నువ్వేమి ఇవ్వ నవసరం లేదు లే అని అన్నది ఫోన్ చే. ఇగ నీ కట్ చేసినాక నేను అత్తయ్య తోనే మాట్లాడ్ తనే ఆ చిన్న బాబాయి గి ఇట్లా మంచిగా ఉన్నారా అని అడిగింది
మేబీ నా జియో సిమ్ కి చేసినట్టుంది. అది కనెక్ట్ కాలే అయినా నాకు మెసేజ్ వస్తది, ఒకవేళ చేస్తే నిజంగా.
ఏమో మరిగా ఫోన్ అయితే చేస్తానన్నది ఇగ పెళ్ళైన కా నుంచి పాపం నేను అత్తయ్యను ఎప్పుడు మాట్లాడలే, అత్తయ్య తోటి మామయ్యన్ రమ్మంట, అత్తయ్యని రమ్మంట మమ్మీ అని చెప్పింది.
హు అంటే మేబీ ఇగ దూరం ఉన్నారు కదా, వాళ్ళు వస్తారో రారో మళ్ళీ చెప్పి మీ వాళ్ళు రాకపోతే బాధపడుడు అయితది అనుకున్నదేమో.
ఏమో ఇగదెల్వదు మరొక్కడుగు అటు పోయొద్దామని అయితే అన్నాడు అన్న
ఆ నవ వెళ్తురా మరి
ఏ రేపు సిచ్యువేషన్ ఎట్లుంటందో దాన్ని బట్టి అంటే ఒకవేళ మనీ కట్నం ఇట్లా పెట్టాలి కదా అంత దూరం పోయేసి కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ కూడా చేతిలో పెట్టకపోతే ఏమనుకుంటారు ఎప్పు
అంతేలే దగ్గర ఉళ్ళ ఏ మల్లాసలే
ఆ మళ్ళా ఓకే మీ అన్న తోటి సమస్య లేదు గాని మీ అనే వాళ్ళ అమ్మ వాళ్ళుంటారు చూడు
ఆ ఏమైంది.
వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు కనీసం తినడానినికే వచ్చిర్ర వీళ్ళు అని అనుకుంటారేమో అన్న ఒక చిన్న గిల్ట్ ఫిలింగ్ అంతే.
ఇంగ అట్లా అనుకున్నా ఏం చేస్తాంలే.
మీ వదినకి ఫోన్ చేసి ందట కదా నీకు ఎయిట్ రుపీస్ వేసిందా లేకపోతే ఫోర్ రుపీస్ వేసిందా.
నాకా నేన్ నీనేవు ఎయిట్ రుపీస్ వేసిన ఎయిట్ రూపీ లో ఒక రూప్ పీ వేసనుగా అసలు పోనే పోలేదు అది.
అవునా మరే ఆహా ఇప్పుడు ఎన్నిరు పీస్ వేషినవ్ మరి ఆమెకి
ఎయిట్ రుపీస్ కంప్లీట్. ఎషిన ఆమె నాకు టూ రూప్ రూప్పేస్ ఏమో వేసినట్టుంది. నా అకౌంట్ కి వన్ రూపీ వేసినట్టుంది. మీ తమ్మునాకౌంట్ త్రీ రూపీస్ టూ రూపీస్ వేషింది.
అవునా మరేమో ఆహా ఇంకా మరి మాట్లాడం అనకపోయినా నాకు ఇంకా మిగతా పైసలు వెయ్యి అని అనకపోయినావు మాట్లాడకపోయినావు.
ఆ ఫైవ్ మినిట్స్ రా అని పెట్టింది చెప్తే
ఆహా అడిగినా ఆ అయితే నేను అదే నేను కూడా అడిగినా ఏమైంది. బేబీ కీ అమౌంట్ పంపించినావా వాళ్ళకి అవసరం ఉన్నాయి అంటా అని అన్నా
అవునా
అయితే ఓ అనేకంటేేమో కాల్స్ వస్తున్నాయింట అ బ్ ఏంటి కాల్స్ లో ఉన్నప్పు అప్పుడు అమౌంట్ వేస్తే అవి పడట్లేవంట ఆగినాంక ఎయ్యి వదినాన్ని చెప్పింది బేబీ అందుకే ఆగిన అని చెప్పింది నాతోటియితే
అవునవును.
ఊ ఇగ మార్నింగ్ ఆమె వచ్చిందని